హాయ్ రా
హాయ్ ఏం చేస్తున్నావు
ఈ ఎట్లా రా నువ్వు
ఏ నేను ఊరుకే ఉన్నా ఏం పనుంది
తిన్నావా
ఊ తిన్నాంరా నువ్వు
ఊ తిన్నారా
ఊ ఏం తిన్నావ్
పప్పన్నం ఫ్రిడ్జ్ లో పెట్టారు అదె నువ్వు
ఓ ఫ్రిజ్ లో పోపన్నం పెట్టినరా
ఆ అంటే అది ఎల్లో కలర్ లో ఉంది కాబట్టి పప్పు ఆరెంజ్ కలర్ లో ఉంటే సాంబార్ అట్లే మా పిజిలా
ఉ నేను కూడా అన్నము ఆలు కర్రీ
వావ్
అంటే ఈ రోజు వేరేది ఆలూ కర్రీ నార్మల్ గా కట్ చేసి పెట్టినారు రోజూ అట్లే ఉడకబెట్టి ఇట్లా పిసికి అట్లా ఏస్తాండే ఇప్పుడు అట్ల లేదు బాగ కట్ చేసి పెట్టినారు
మాకే మా అన్నీ బా చేస్తారు
ఉమ్ బొంగులు
మాకు అవీ పెడతారు మొన్నొక రోజైతే ఓన్లీ రా అన్నం సాంబార్ ఆ బటర్ మిల్క్ అంతే
అంతే కదా మజ్జానం ఎప్పుడూ అట్లనే కదా నువ్వు పెట్టేది మీకి
ఆహా రసము రసంతో మళ్ళీ సపరేట్ ఇంకోటి సాంబారో పప్పు అలా పెడతారు రసం
ఊ
ఊ అయ్యే ఏమి అంతా ఏదీ బాగుండదు దాంట్లో ఒక్కటీ బాగుండదు
ఊ ఏమోలే ఇంక ఫైన్లియర్ తప్పదు ఉండాలి
అంతే ఇంకేం చెయ్ లేం
ఊ
ఆ పొద్దున్నే ఏం పెట్టారో ఇంటికి రేపు పోతున్నా ఈ రోజు
ఏ ఈ రోజు పొయ్యుంటే రేపు వచ్చేదానివి కదా
రేది పాస్ పోర్టుది చేపియాలంటరా ఇంకా
ఊహూ
ది ఇంకా ఈ రోజు వీకెండు ఇది ఉండదు కదా సెకండ్ సాటర్డే ఏం ఉండవా నీ పోలే నాకు అస పొయ్యే ఇంట్రెస్టే లేదు ఆ ఒక రోజుకి ఏం పోతావులే అని ఉంది ఇంక మ మామ్మీ ఉన్నీలే రా రేపొచ్చి మొన్నాడు ఎళ్ళిపో మొన్నాడు చూసుకొని ట్యూస్డే ఎళ్ళిపో అలా అన్నారు సరే చూద్దాంలే అనుకున్నా రేయ్ వీళ్ళంతా సామ్సంగ్ దానికి ఎళ్తాన్నారు రా
ఎవురు
ఇంత విల్లి బారు వీళ్ళంతా ఊమ్ వస్తుందంటామె
అవునా
ఊ అంటే ఆమె పేరు ఉంది అనుకో దాంట్లో కావ్య పేరు లే పొయినా మధు పెట్టిస్తుందంట కావ్య పేరు యాడ్ చేపిచ్చిందంట మధు
లేదురా ఫస్ట్ కావ్య పేరు లేదు ఊ ఉంది కావ్య పేరు ఉన్నింది
సెకండ్ టైమ్ ఆ ఇప్పుడు మళ్ళీ పెట్టిచ్చారంట ఆడ చేపిచ్చారంట
అవునా
అది ఏమో యూజైతుందంట అందుకే మధు చెప్పిందన్ టే ఏందేందో దండు గురించి అడ్వాంటేజ్ అందుకే వీళ్ళేకా కాసు పుట్టేసి వచ్చింది నన్నూ రమ్మం టుంది మా మమ్మీ నా చెప్తే ఎల్లు ఎందు కు ఆప ఆపర్చునిటీ వదులుకుంటావు ఎళ్ళు అనింది మా మమ్మీ
విలేక మాట్లాడిందంటనా
మధుతోనా అవును
ఉం పోన్ చేసినదా
నిన్న నైట్ చేసిండ నాకు మధుకి మెసేజ్ చేసిండే హు హామ్ అట్లాయిందమ్మా పోసదేవ విళ్లేకర పాప మామే
ఉం
అయ్యో ఇంకేం మార్నింగ్ ఏం పెట్టారు మీకి
మాకి మార్నింగ్ అదే పో ఏమంటారు
ఉం
పొంగనాల ఆ పొంగనాలు కాదు బోండాల్ బోండాలు
వావ్ ఉం మీకె మేలే
ఉం
ఉం ఎంత మంది ఉంటారు మీకు వంట మనుషులు
ఇ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఉంటారు ఇప్పుడు ముందు ఒకసారి ఒక ఒకడు ఉండేవాడు వెళ్ళిపోయినాడు మళ్ళీ ఇంకొక అయిపో వచ్చినడు మొన్నప్పుడు
ఆహా అందరు తెలుగువా వాళ్ళంతా
హు హామ్ కాదు ఒక ఆంటీ తెలుగు అమ్మాయి తెలుగు ఆంటీ తెలుగు వచ్చు లైక్ మోస్ట్ అనుకుంటా ఆంటీ ఇంగ మిగతా ఇద్దరు అబ్బాయిలు అంకుల్స్ ఉన్నారు
హు హామ్ మళ్ళీ ఓనర్ అంటీ ఓనర్ అంటీ కి తెలుగొచ్చు కదా
ఆ వచ్చు ఓనర్ ఆంటీ వాళ్ళు తెలుగు ఓనర్ ఆంటీ ఏం చేయదు ఆడా వాళ్ళు చేస్తారు ఉం వాళ్ళు ఒకవేళ ఎవరైనా లీవ్కుంటే హెల్ప్ చేస్తుంది ఒకవేళ వాళ్ళు ఎవరు లేకున్నా కూడా ఆంటినే చేస్తుంది వంట
అంత మందికి నా
ఉం
ఉం గ్రేట్ ఏ మాకు ఏం పెట్టారో తెలిదు పొద్దునే నాకు తెలిసి బిసి బిళ్ళ బాతే నేను తినలే
ఉం
ఉం ఏం తింటావురా అది బిసి బిల్లాబాద్ ఇంకేంటి స్టార్ట్ చేసావా చదువుకోవడం
అది లేదురా
అవును నీ ఫ్రెండ్ వెళ్తుంది కదా సామ్సంగ్ కి అది సేమ్ క్లాస్ వీళ్ళందరూ లేకపోతే దానికి సెక్షన్స్ లా డిఫరెంట్ ఉన్నాయా
వాళ్ళకి ఆల్రెడీ అయిపోయినాయిరా వన్ టు ఫైవ్ చాప్టర్స్ అని వాళ్ళకి ముందే సెమ్ లోనే సగం చెప్పేశారు ఇంగ ఇప్పుడు సిక్స్ టు సెవెన్ అదే సిక్స్ టు టెన్ ఆ చాప్టర్స్ ఇప్పుడు చెప్తారంట
బాగా చెప్తున్నారా
ఆ ఏమో ఆప్పులైతే ఏమో సోది వేస్ట్ ఎందుకు సర్ఫికేట్ ఒకటే వస్తుంది అది ఇది అంటుంది నాకు వీళ్ళు చెప్పేది నమ్మాలో వాళ్ళు చెప్ ప్రాబ్లం చెప్తే నమ్మాలా అర్థమైతలే
నాగదేమన్నా బాచెప్తారెమన్నైతే పో
ఉమ్ ఊర్కే ఆపిల్లేంమంటుందండీ ఏంరాదది జస్ట్ ఊర్కే సర్కెట్ ఒస్తుంది ప్ ఉంటుంద అంట అంతే అండి
ప్రాజెక్టా
హూమ్ ఏదో ప్రాజెక్ట్ క్యాస్టమ్ ప్రాజెక్టేదో ఉంటందంట లాస్ట్లో
ఔను ఏ అదే ఏం‌ జెయాలో అర్దం గాట్లె
ఉమ్
ఊ నాదగ్గర అస్సలెవ్ ఓపిక ఇంట్రెస్ట్ రెండూ లేవు కదా ఫేస్ ప్రపుకి పోయయి స కాదు రా వనమి మనం ఇంట్లో ఉండి ఏ మ్యూజిక్ నువు ఈడ ఉండి ఏమ్రా డిఫ్రెన్స్ ఈడుండీ చదువుకోట్లేదు ఆడ చదువుకోవు ఇంక ఈడుండేదెందుకు ఊర్కే పీ డబ్బుల్ బొక్క
అదే నాకు అదే అనిపిచింది తెలుసా మొనా ఊర్నే ఇంటికి పోయినా బాండు అని నేను పీజీ రెట్ కట్టేసాను పీజీ రెంట్ ఉన్నా ఇది కాదురాం ఉం దానికి ఉన్నాయి ఇంగ కాదురా మళ్ళీ ఏమో ఫేస్ క్రిప్పు ఏదో పెట్టినరు మళ్ళీ
ఏంద్రా
విఅర్ హ్యాపీ టు అనౌన్స్ దట్ విఅర్ కేమెన్సింగ్ టుతౌసన్ సెవన్టీ డిసెవెన్ ప్లేస్మెంట్స్ అండి
నెక్స్ట్ ఇయర్స్తు
ప్లేస్మెంట్ ఓరియంటేషన్ అంట ఆన్లైన్ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ థర్టీన్త్ ఆఫ్ జులై అట్ లెవెన్ ఏఎం అని ఏదో పెట్టారు అది జాయిన్ అవ్వాలా
నేన్ జాయిన్ అయ్యా చూస్తే ముగ్గురే ముగ్గురు ఏ లేదురా ఈ రోజు ఉండింద్రా
అవునా
అవునా ఏమో తెలిద్ నేన్ డేట్ చులే లెవన్ జూలై అని ఏమో ఉండింది నేన్ జాయిన్ అయితే ఈ ముగ్గురే ముగ్గురున్నారు దాంట్లో
వచ్చినవ బ్యాక్
ఆ ఎవ్డుచుస్గాని ఒచేసా
ఈ రోజు గుడ తెలిదా తర్టీన్త్ న ఉందంట మళ్లి పెట్నాడు ఈ రోజా ఐప్ప
ఓహో
ఎఫ్పీఆర్ అంటేందిర
ఆ
ఎఫ్పిఆర్స్ అండేంది ఎఫ్మీఆర్స్ అన్పట్ట్న్నాడు
ఏఎఫ్పీఆర్ కాదు
డిఆర్ ఎఫ్ పి ఆర్స్ అన్పెట్టిన చూడ్ గ్రూప్లో నార్మల్గా
ఎఫ్పీఆరా ఏమో
ఎఫ్ ఫర్ ఫ్యర్స
ఊమ్ ఉఉ అ
వడు పెట్టినాడు చూడ్లేదా గ్రప్ లో మోహన్ గౌడ సారు ఆ ఫక్రద్దీన్ భాష పెట్టినాడు.
ఆహా! ఎప్ప యాడున్నార్ డియర్ ఎఫ్ పి ఆర్ ఫైనల్
ప్లేస్మెంట్ రిక్రూటర్సా మ్
ఉండు గూగల్ లో చుద్దాం
మ్
ఇంకా
చూడు మళ్ళా అది అటెండ్ కాకపోతే ప్లేస్మెంట్ ప్రాసెస్ కి అలవ్ చేయరంట
మ్
ఏందో వీళ్లైతే అబ్బా
అందుకే నేను ఏదో జాయిన్ అయ్యా ఏంటో వీళ్ళు అంతా సోది కదా
మ్
దానికి అటెండ్ అవ్వకపోతే ప్లేస్మెంట్ అలవ్ చేయడం ఏంది తూ సోదికే సోది ఛీ ఇంట్రెస్టే పోతుంది. ఇస్తే ఇచ్చాడు పోతే పోయాడు దానికి ఇంత ద ఓవరాయాక్షన్ చేస్తున్నాడు పెద్ద ఏమో స్టార్టింగే ఒక పెద్ద టెన్ ల్యాక్స్ ఇ ఆ ప్రీమియం రీసిప్ట్
అది దాంట్లో అట్లా వచ్చింది ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్, ఇన్సూరెన్స్ పాస్ పాజిటివ్ రేట్ అంటాం ఏందో ఫస్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఏమో నాకు తెల్సి
ఫా హ్ హ్ హి
ఏందో లే సోది
ఆ మండేనుంచి దాంట్లో ఏందో ఎక్కడో అటెండెన్స్ తీసుకుంటారంట. పోతాది ఇంకా వీళ్లైన మ్
ఇంకేంటి మరి
ఏం లేదమ్మా. చెప్పు
సర్లే రా సర్లే మరి అయితాయి
మ్ సరే రా అయితే
బాయ్ రో
హు మ్ బాయ్
బాయ్ టాటా బై
మ్ బాయ్
ఉ